ఆ బావున్నామండి. మీరు బాగవున్నా రండి
ఆ బాగే ఉన్నాఅండి.
ఏం చేస్తున్నారండి.
ఇప్పుడే వంట అయిపోయింది, బంజేశిన పొయ్యి.
ఆ అంటే ఎం కూరండారు. రండి
ప్పండి బచ్చలకూర పప్పు.
అవునా అండి. ఇంకెప్పుడు తింటారండి. తొమ్మిది అయితుంది.
వస్తున్నాడండి. బయటికి పోయిండు మా ఆయన బయటికి వెళ్ళిండు అందరం కలిసే తింటం.
అవునా అండి.
ఆ ఇ ఇప్పుడే అన్నంమైంది చపాతి చేశి పెట్టి
అవునా అండి.
హ్ ఇంకా ఏం లేదండి.
అ తినలేదా అండి. ఈ రోజు పొద్దున్న నుండి ఏం చే శింరండి మీరు?
ఆయ్ పొద్దనిట్ట ఇంట్లో ఇగ బండలన్ని కడుక్కున్నా అండి. ఇదే పండగ అని దులుపుకోని కడుక్కున్నా అండి.
ఎల్లుండా ఎల్లుండి కాదా అండి.
రేపు గురువారం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటామండి బాబాకి.
ఆహా అవునా అండి.
పొద్దున్నంటే కాదని ఇప్పుడు పని చేసుకొని పండుకుంటాం.
మళ్ళీ రేరేపొద్దునా మ ళ్లియాల అండి
పొద్దున్న ఏం తోడవానండి లైట్గా నీళ్ళ వసి పీల్స్ అంతే ఆ
అంకుల్ ఏం చేస్తాన
ఆ ఆ అంకుల్ అ పని ఆఫీస్ పోయి వస్తాడంండి అయిపోయింది ఆరింటికి అయిపోతుది బయటికి పోతాడండి కాసేపు ఒక రౌండ్ పోయ్య వస్తాడండి దోస్తుడుని కలిసి వస్తాడుడి ఆ ఇంకా అండి
ఇంకేం చేస్తునటుర అండి
తిన్నారా మీరు
ఆ తిన్నామండి ఇంతసేపే తిన్నామండి
అవునా మేము ఎప్పుడో తిన్నాం ఇంకా పిల్లలు తిన్నారురు మే ఇద్దరం ఉన్నా
మేము కూడా మా నాన్న నేను మా అమ్మ మా అన్న మేము ముగ్గురం నలుగురం కాలిచిన ఇప్పుడే తిన్నామండి మా అమ్మ కొడుగుడు కూరు ఉండిందండి చాలా బాగుందండి చనా మరింత తిన్నామండి మేం అందరం
అవునండి కోడిగుడ్డు కూర చేసిరా మేము ఎంత చేస్తారంండి మేము దగం మేముత్త ఉడకబట్
దకుని అదే మేము కూడా ఎంత ఎంత మంది ఉంటాను కోడిగుడ్లు ఉడకబెట్టి ఉలిగడ్డలు కోసి వండుతారండి అందులో కూడా ఒక కోడిగుడ్డు కొట్టి పోస్తుందండి చాలా బాగుంటుందండి అవునండి ఎగ్కి
వేయించుకొని కారం వేసుకొని తింటామండి
హా అవును హే అండ్
టే ఆమ్లెట్ ఉట్ట ఆమ్లెట్ వేస్తం
హమ్
ఆ ఇంకా అండి ఏ ఏదండి మాకు చెట్లు ఉన్నాయి ఇంకా చెట్ ఎట్లక్కడ కూర్చున్నాండి గాలికి
అవన ఉండే మేమేమ స్లా ఎండకాలం కదండడి చాలా ఉడకబ వస్తాయి కదండి మేము స్లాబ్ పైన ఎట్లా ఎండది పాడుకున్నాం అండి అందరం కలిసి పడుకొని ఇక ఫోన్ చూస్తున్నాంమండి ముచ్చట్లు పెట్టుకుంటానమండి మనం లే
ఆ
టైమింగ్స్
ఉమ్ కండి లెన్
ఉమ్ చెప్పాలండి మీరే
ఉమ్ ఏం సాయంతపనే వెనే ఉంటాడ్ పెండి తీని పాడుకోవాల్ ఆ పొద్దునే మళ్ళీ ఆడ ఆవిడలే కయ్యరేజీలు కట్టుకోవటం పంపియటం
ఉహ్ ఉమ్ మీర్ ఇగా అదే పన్ చేస్తారా
ఆ ఇంట్లోనే ఉన్ అండి ఏటుూ పోను
ఉహ్ ఉమ్ మేము నా పొద్దున్ ఆ ఏ ఏడునరకే అట్లా లేసి కళాశాలకి వెళ్ళాలండి అడి పోయేవరకే తొమిద్ దండి కళాశాలలో చూసుకు కానీ మళ్ళీ ఇంటికి రావాలండి ఇన్ టీ వచ్చేవారికి మళ్ళీ నాలుగు చేయడండి ఇంగ మాకి ఈ పిచ్చి లేస్తది అండి ఇగ ఉమ్
ఉమ్ మాక్ అన్ మాకి ఇంట్లో పనే సరిపోతడి టైం సరిపోతది ఇంగ ఆ టైం తింటం వండటం ఇయే ఇంగ ఇ ఆ ఇంకా అండి పిల్లలు అసలు అలెథిన్ పెట్టారు పెట్టుకొని మేం ఇగ పొద్దున్నే ఇద్దరం చేసుకుంటాం అండి మా అమ్మాయి నేను
నాక్ ఇవి అని మేము ఈరోజు చ మా చెల్లెళ్లు వీళ్ళందరం వచ్చి వస్తే మేము అందరం ముచ్చట్లు పెట్టుకొని ఆట ఆదుకునం అండి, ఏ మా చెల్లె కింద పడ్డదండి చాలా దెబ్బ తాకింది అండి ఘోరంగా తాకి
అవునండి హాస్పిటల్ తీసుకొని పోయ్ రండి
దావ్కనక్ తీస్కవొళ్ళండి తీసుకపోతే ఇక్కడ ఊర్లో ఉంటాయి కదండడి ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళ దగ్గర తీస్క వెెళ్ళండి
మ్ హ్
సూదేేశి రండీ తీసుకొచ్చిరండి చాల్ ఆ తగ్గుత్తండీ చిన్నండి చానా
అవును తీ నొప్పులుంట్ గోల్ టాబె ట్లు బాడతనే తెల్ల వార్ బండుకుంటడ్
మ్ ఇప్పుడే ఇట్ల పడు కుందం మెన్ ఇంతసేపే తీసుకొచ్చిరండి
ఆహ మబ్బు ఉంటదండి టాబ్లెట్ ట్టేసర్ గా అండి మబ్బు ఉంటద్ అవునా కిన్నా బర్ అదా ఆ పెద్ద పిల్లలా పిన్నోలా
చిన్నోళ్ళండి ఆరు ఏడో తరగతి సవుతురండి
అవునా చిన్నోళ్ల చిన్నపిల్లలు అంటే అంతే ఉంటుందండ్ ఆ
కొర్గదండి ఇంగా
ఆ అవును చూస్ కో మధ్య మధ్యలో చూసుకోవాలండీ ఎవరో ఒకలు ప్యాయట
సఓ
ఊరుకుతరు కిందపడత్ రు లేసరు ఆ చిన్న పెద్దోలుయితేయినా తట్టుకోలేదు సార్ చిన్నపిల్లల్ తట్టుకోలేరండి
అవునండి ఏడ్చిందండి బాగా వాళ్ళ అమ్మది తిట్టిందండి అందరినీ ఏ మాట ఆడళ్ళ ఎట్లా వాడేసిరా అనుకుంటది
ఊ మ్ హ్
ఉ ఆ
ఎవరికైనా బాధ ఉంటదండి పిల్లల్ బడితే పిల్ల పడితే పని చేయాలి పట్టుకోవాలన్న కష్టం తినిపియాల్
మ్
మ్
ఉ ఇంకా అండి
ఇంకా అండి మీకు మళ పూలు అంటే ఇష్టమా అండి మీకు
అవునండి మల్ల పూలు కరకాంబరాలు గులాబ పూలు అన్నీ రోజు దీప రాజ అంబేడ్ తండే
మా ఇంటి దగ్గర చాల ఉన్నాయండి మా చెట్టు చాల పూలు పుస్తాయండి రెండు మూడు చెట్లు ఉ అండి చాలా కషినయండి ఈరోజు, మేము సాయంత్రం వేలలా ప మల్లె పూలు తెంపిన తెంపినామండి, డబ్బల అయినాయండి మేము మా వాడకి వాళ్ళ వీళ్ళకి అందరికి ఇట్లా ఇచ్చినామండి
ఆ
మ్
మేము మాలలు తెచ్చుకుంటాం అండి
కొన్ కోచ్చుకో
హ మాకేకు కుయ్యవాం కొండే దేవుడు మంద మంద పూలు ఐబూసై చుక్కమల్లె మల్లెపూలు ఇంట్లో వేయలేదండి పిల్లులు ఆగం చేస్తాయని అయినాల
అ మాది పల్లెటూరు కాబట్టి ట మా
మీకుంటాయండి మాకు సిటీలలా ఉండవండి, మేము కొనుక్కోవాలండి. అన్ని కొలొకోవాలి పూజ సామాలు అయినా
మన పల్లెటూరు వారికి చాలా అలన్నీ దొరుకు యన్న ఇస్తని ఇంతా అడిగికుట్తరా నకు మ్ ఏమ్ చే ఉన్నారడి ఇంకా
ఇంకేం లేదండి, బయట కూూస్తున్నా చూస్తున్నా బయట వచ్చిపోతార అని చూస్తున్నాం టీవీ చూస్తున్నా అండి సీరియల్
ఆ చూస్తారాండి మీరు సీరియల్స్ ఏమ్ సీరియల్ చూస్తారండి
చూసా ఈటీవీ మాటీవీ
ఎ మీకి ఇష్టమయిన సీరియల్ ఏంటి టిదండీ
కార్తీక దీపం పం అండి
ఆ అవునా అండి బాగుంటదండి ఆ సీరియల్
వచ్చిందిగా వంటలక్క సీరియల్ ఆ టైపులో
అవునండి
ది రెండోది ఫస్ట్దిగాదు సెకండ్ది చేయండి
అవునండి మేము కార్తీక దీపం చూడమండి మేము పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ళు సహవా సావాసం ఉంటది చూడండి గవి చూస్త తామండి మేము
ఆ
ఆమ్
పిల్లలు ఏది పెడితే అదే చూస్తా
ఉహు
ఇంకా అండి లే లేదండి ఆ ఇంకా సరే అండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి చూస్తున్నా టీవీ చూస్తున్నా ఇప్పుడే బంద్ చేసినా టీవీ
ఆమ్ మీకు ఇంకేమన్నా చెట్లు ఉంటాయా ఇంటిదగ్గర అసలు
కొబ్బరి చెట్లు ఉన్నాయండి అరటికాయ చెట్టు ఉందండి దండి కోతులు విరగ కొట్టినయండి ఇయ్యాలొచ్చి
అవునా అండి
ఆకులు ఒంగ వంచిరండి పోతులు రెండు కోతులు వచ్చి వంచినయి కొమ్మలు ఆమ్ ఆకులన్నీ రేకు మీద పడ్డాయి అండి రేపు ఊకాలండి
ఆమ్ ఆహ్ ఉమ్ రేపు పాంచ్ రేపు పని చాన ఉంటది అంటే కాబ
ఆ ఆ పని బాగే ఉంటదండి పూజస్ సామాన్లు అన్ని తెచ్ తెచ్చుకోవాలండి ఎల్లుండికి
ఊఉ మీరు ఇంట్లోనే చేస్తారా అండి
ఆ ఇంట్లో చేస్తాం గుడికి పోతాం అండి అయ్యా అనానికి పోత్
మీ దగ్గర ఏం కూర ఉంటదండి
అన్ని దగ్గర శివాలయం ఆంజనేయ సామి గుడి అయ్యప్ప అన్ని దగ్గర దగ్గరే కొంచెం కొంచెం బండి పో
అ అన్నిటికి అన్నింటికి వెళ్తారండి. ఇగా
ఆ అ పోయే కాడి బో దగ్గర అయితేనే పోతాం దూరం అయితే బండి మీరి పోతామండి
అవునా అండి
ఊ ఇంకా అండి
ఇంకేం చేస్తున్నారండి
ఏమి లేదండి. ఆ చెప్పాలండి.
చెప్పాలండి మీరే మీరే చెప్పాలండి.
అంటే ఏముంది పిల్లలు వచ్చిరు. పండుకులు ఈన వచ్చిరు పండిర్రు.
ఉ సరే అన్ నే ఉంటానండి
ఆ సరే అండి
ఉ